ఆ చెప్పరా ఏం చేస్తున్నావ్
ఏం లేదక్కా ఏం చేస్తు
అంచు్
ఆ మంచినే ఉన్నాం
నేనా వంట చేయాలి పని కాలేదు ఈ వర్షం బ వర్షం పడ్డదా మీ కాడా
ఉమ్మ్ పడ్డదక్కా పొద్దున పడ్డది మళ్ళీ ఇంతం సాయంత్రం కూడా పడ్డది నాలుగున్నరక అట్లా
బాగొట్టింది మాకు ఇక్కడ
మాకు కూడా కొట్టింది కోతుల్ రేక్ మే రేకు కొంచెం బగిలట్టాయి ఇల్లాని తురిసింది
అయ్యో మరేం చేసిరు
ఏం లేదు డబ్బా పెట్టి అళ్ళ డస్టర్ ఏసి
డస్ ఏసి రా
ఆ అతికిద్దామని అనుకుంటే వర్షానికి అతి ఎ అందుతలేదు ఎక్కు అ తెలేదు నిచ్చేన ఉంటే ఎక్కుదు
అవునా
కచ్చినంగాని దాంతోనేే ఎక్కరాలే ఏండ పెటినప్పుడ ఏకి అలా అది కయాలి
ఇప్పుడు తడి మీద కూడా రేకులు జారుతాయి
ఆ
ఏమన్నయ కింద ఊర్షక్కడ పెట్టుకురా అండి
గదే గదే పేట్నం
ఉమ్మ్ పండేరు వంటైందా ఏం కూర ఏమన్నాం
ఇ ఏం వండల ప చపాతి చేసింది పచ్చడింది అదే తింటాం ఇంకా మీ
పచ్చిమిరపకాయల పచ్చడా
వర్కాల్వ చల్లే
టమాటా పచ్చడి గూడా ఉంది
టమాటా పచ్చిడేప్పుడు పెట్టిండ్రు మమ్ము
మా ఇగ మేం పెట్టలేగాని హమ్మకొండ తాతయ్య వాళ్ళు మొన్న దినాల పోయినంగా అడ పట్టుకుని వచ్చింది నాన్నమ్మ
అవునా టమాటా పచ్చడి మంచి ఉంటది గాని అది పెట్టినప్పుడే మంచిగా కనిపి తవాత మంచిగానికి ఈ మళ్ళ వేరే వాళ్ళది ఎవరిదన్నా ఇ కొంటే మంచిగాని
ఆ
ఉ ఎప్పుడు పోతానావు
కోత ఏ లెక్కలు తీసుకున్నామంటలటా చేసుకున్నాక కోత లెక్కలు
ఎప్పుడట
ఏమో మొన్నలా మన్న అడిగిలదా
అవునా
ఇక నాన్న ఈరోజు మాట్లాడితే అ ఆలవారం పెట్టుకున్నామని
ఆ
అంటే నేనుఆగలేను ఆదివారం పెట్టుకుందాం తీ అన్న అప్పుడయితే తాతయ్య వాళ్ళు అందరు అస్తారుకద
అవును మరి
ఆ
హ్మ్
వీళ్ళ ఎప్పుడు పోతాలు
ఏం ఫ్రైడే అంటాను కదా
ఇద్దార
హ్మ్
ఆహా
వాలుు సడన్ డెసిషన్
ఆ
ఎడంగా డెసిషన్ తీసుకుంటారు స్పాట్లా
ఆ
ఇవాళ షాపింగ్ పోదామన్నారు
వారషమె పడే
షాపింగ్ పోదమన్నారు వనొచ్చింది తా నచ్చింది మళ్ళా నేను కూడా పండుకు కొనిలే వాళ్ళు అస్సలు చేతగాలే వాళ్ళు అందరుూ వండి పెట్టి బూలుని బట్టలు రెండుసార్లు రెండు డెబ్బై దోమిన స్టాండర్డ్ ఇ వాళ్ళకు వండి పెట్టి కీ మల్లవడిఆ జెన్ పం వళ్కి మనమే పెట్టాలన్నట
ఆహా
ఏ మసల్చిపోయినట్టు అయింది అసలుగా
ఆ ఇల్లు పనిదాకా నీకు పని తీరదు
ఆ మస్తు అలిసిపోయినట్టయి పడుకొని లేవలేదు ఇ వాళ్ళు లేవిన లే పోవుద్దులు కావచ్చ స
ఎమ్
ఇంకేం లె
ఏ పాటలు పెట్టుకున్నారా
టీవీ సౌండ్ తకుబెట్ట ఎత్తగ ఓ ఫుల్ళ సౌండ్లు పెడతారు
హ్మ్ లే వచ్చ
ఉన్నరు
హ్మ్ హు ఏంచేతలవు
ఏంలే బట్టలు మడుతా పెడుతారు
మ్
బట్టల్ మడుతవేడ్ తున్నారు ఎందో చదురుతారు పప్పు ఏదో చేసింది ఇ వళ
ఆ
దానికి డెకరేషన్ చేశింది
దాన్ దానికదొక పి చ్చి ఈ డ్రయింగ్లు డేకరేషన్లు
మ్ ఏదో ఒక టాలెంట్ ఉండాలా కదా
ఆ
అందులో ట్యాలెంట్ ఉన్నది పొద్దాకా చేసింది పాపం
ఆ మరి ఏం చేసింది అయిందా వర్కౌట్ అయిందా
వర్కౌట్ అయింది మంచిగా ఉన్నది అల్ల కుంకుమ ఇట్లా కుంకుమ గిట్లా పోసుకోవచ్చు
ఆహా అట్లా చేసిందా
కుంకుంమ బరని అబ్బాకుడేకరేషన్ చేసింది హుమ్
స మరి ఎం బడ్డే చేతనావ్ ఇప్పుడు
తెలుసుకోలేదు ఉన్న దినాల సప్పుడేక ఉండాలనుకు
మరి ఎం తింటారు ఎం చేయపోతే
పప్పున్నది ఇంతంత
ఆహా
మ్ చెప్పు ఇంకా ఎంటి విషయాలు మీ ఇంటికాడ మీ మంచిగున్నాడా పెద్దోడు
ఆ మంచినే ఉన్నాడు
లొళ్ళి పెట్టుకుంటాండ వాళ్ళ పెద్దమ్మతోని
అలా పెద్ద అయితే అలా చికాకులు చేతే పెద్దబాపు ఉండి అన్నాడట కదా చిన్నోనితోని నాకులేవ్వరా అంటే వీడు పట్టుకొని పోఇండట
మ్
పోతానవ్ గా పెద్దమ్మనకేమన్నా కూరేసితందా ఊకే కోతులు కొట్టు రా పెద్దడా అనిపీలుస్తాది ఇగ నీకే నీ తోని లొల్లి పెట్టుకున్నా నీకే కాదర పిల్చీ చికెన్ ఎత్తది చేపలేత్తది అన్నీ నినన్న వానికి రోజెయలట
తె మంచి దట్
ఆ
ద మరి వాళ్ళకు కూడా
ఆ
మ్
అప్పుడు వైకాసేప్ కుకోకోచ్చిన
మ్ అ
నువ్ కూడ ఇంట్లకేళి బైట్కెళ్త లెవ్
నేనా
మేము
మే మరి ఎట్లున్నది బయట వాతావరణం
ఆ
కోతులు పోయినై కదా
కొన్ని ఉన్నాయి మళ్ళ ఇయ్యాల వచ్చినాయ్ మందక్ మంద
మ్ కొన్నిన్నా ఎవడ పోతాయి పోసలు
ఆ అను వాళ్ళున్న పడి ఆాలే వా ఇప్పుడు అర్థమైంది
ఆ ఆ
చిన్నైన ఉండ చిల్లుంట వాళ్ళు పట్టుకోవడానికి
ఎక్కడ వదిలిపెడతరు మరి వాటిని
గ్రామ పంచాయతి ఓల్ల కప్పు జెబితే ఏనన్న వదిలి పెడతరంట ఫస్ట్ ఆ సైడ్ అట
ఒక్క కోతికి ఐద్దందలు అంట గదరా
ఆ వామ్మో
ఐదు లక్షల అమౌంట్ అట మొత్తం ఐదు లక్షలు అంటే ఆడ ఫండ్స్ వచ్చినయట ఆల్రెడీ
కోతుల గుడ్నా
ఆ
ఈ కథ పోా్ పాసరాలోదులు పెపురాటి కట మా కత బాగా
పసరి గీ పసరాలో పడతా ములగ ఎంత దూరం అనే రావా ఉం ఆహా అటే టన్న పోవాల గ శ్రీశైలం సైడు గటుబడి బాగా అడువున్న దిక్కు పోవాలి
ఆ గదే
ఉం గీడ వదిలి పెడితే మళ్ళీ అత్తనే ఉంటయి నువ్వు అంత ఖర్చు పెట్టుకొని వేస్ట్ నే అవి కూడా సైగలు చేసుకుంటనయట కదా
వాటి వాటి లాంగ్వేజ్ వాటికి ఉండద ఏ మనయి మనకు ఉన్నప్పుడు
ఊ అని ఇట్లా సైగలుసుకుంటనయట ఊహ ఊహ అన్నట్టు
ఆ
చిినడి
చూసోచ్చిరటన పోయి
ఆ చూసోచ్చి చుత్తలెర మూడురోజుల నుంచి ఏ తీసుక పోయి వేరే కాడ పెట్టిరట బోన్ మల్ల
అంటే ఈవట్ల ఆ బోన్ అట్లనే ఉంటాయి అలా అట్లనే ఉంటాయి మళ్ లోపలికి ఎట్లా పోతయి ఇంకా వేరే
ఏమో పోయి చూసినవోళ్ళకి అర్థమయితుంది చూడనోళ్ళకి చెప్పిన అర్థం అయితలేదు అది
ఆ
దాన్లో పోగానే తీసి వేరే దాంట్లో ఎత్తారో మరి ఎట్లా ఎత్తారో తెలియదు
ఆ
దొరక బట్టి ఎత్తారు అని అన్నాడు
ఆ ఊకుంటాయా మరి కరవయా
కరవై అవి ఏమ్మో అయితే వాళ్ళ గ్రిప్పు వాటికి వాళ్ళ ఉంటదిలే ఉం ఉంటది
అయిపోయింద మరి సెంట్రింగ్ కొట్టుడు
ఏంటదిరా
అయిపోయిందా అక్క సెంట్రింగ్ కొట్టడం
ఆ అయిపోయినట్టే కొంచెం రేపటికి అయితే ఇగ పూర్త అయితు
ఉ స్లాబ్ ఎప్పుడు ఎతారు
ఏమో పిల్లలు పోకముందు ఏదం అనుకుంటే కుదిరేటట్టలేదు కదా
ఎవడు ఫ్రైడే పోతారేమో
అయినా వాళ్ళతో సంబంధం లేకుండా చేసుకోవాలి పని ఇక వాళ్ళు జంట పెట్టుకుంటే చదువు అన్నే ఉంటది
ఆ
దాని దానికి నడవాలే దీన్ దేనికీ నడవాల అన్నట్టు
అట్లనే అంటాారు ఏమన్నాంటే
అంతే మరి
ఆ
అయినా ట్వంటీ ఫైవ్ కి మంచి రోజు ఉన్నది ఆ రోజు ఊపిస్తాడు మంచి ఉండు హు రేపు ఐ కాకపోతే ఎల్లుండి అయినా మళ్ళా సలహ్ గట్టేది ఉంటుంది కాదురా
సలాగ దేనికి ఇంకా మళ్ళా చెక్క కొట్టినాంక
ఓ
హలో
కుదరదు వాళ్ళు ఉన్నప్పుడు అందు
మళ్ళా అయిన అటు బాగా బిజీ బిజీ ఉంటాడేమో పెళ్ళి
అ
ఆ
ఎవర్నీ
శ్రీకాంత్ బవలు
ఆ వాళ్ళది ఎంత ఎంతసేపు
ఆయన ఎట్లు ఉన్నాడట
మంచి
వచ్చిన్న బా
హు
అంటే మన స్పృహకు వచ్చి
నడుతాండట ఆ మీద పనులు కొరుకుతాండట
అ మా డాడీ కి అట్నీ చేసిండు
హు నడుతాండటా కానీ మరి మందులకు సూదులకు
ఆ పవర్ ఎక్కువ ఉండి అట్లా పండ్లు కొరుకుడు మంచి మీదకి కాళ్ళ చేతి లేపుడు ఒకటినే ఇస్తారు
హు పండ్లు కోరుకుతాండట పట పటా కొరుకుతాండట
కాళ్ళ డబెడ్ మీద పండుకొను కూడ అటు ఇటు చేతులు కాళ్లు గుంజి పట్టుకొని ఉన్నాం ఆ
నుంచనే ఉంటాడు
పసకలన్నీ పోతే
ఆ పస్కల్ పోతే సెట్
ఉ
ఉ ఏమంటా చేసిందిరూ
మేము అదే చపాతీ చేేసింధనిచప్పలే
ఎం కూర వండలే
ఏం అండాలే
మరి చపాతిలే తింటారా
మా చెల్లెనా
వీళ్ళు పనికి పిలుస్తలేరట కదా
ఆ గదే వాళ్ళద్దరే పోతలట
అదేరందా
ఆ
బావనాడగా మను
అదే సరే అక్క ఉంటన ఆ ఆ మెసేజ్ కవర్ కర్లీ